హలో
హలో
ఆ హలో హాయ్
హలో నమస్తే అండి
ఆ నమస్తే అండి బావున్నారా
ఆ బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు
ఆ నేను కూడా బాగున్నానండి
ఏం చేస్తున్నారండి అయిందా లంచ్ మరి
ఆ అయిపో అయిపోయిందండి లేదా
ఆ అయిపోయిందండి మాది కూడా లంచ్ అయింది మీరే పిప్పు చేసిందండి
ఈరోజు మేము బెండకాయ ఫ్రై చేసుకున్నామండి
అవునా
మ్మ్
ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు
ఇంకా ఏం మీరేం తిన్నారండి మరి
నేనండి బిర్యానీ చేసినా అండి
ఈరోజు బిర్యానీ చేస్తున్నారా ఆ ఈరోజు సండే కదా
ఆ సండే అనిగ మా ఆడి బిడ్ డ వాళ్ళు ఉన్నారు వచ్చిల్లయితే ఫంక్షన్ కి వొచ్చిల్లు మావోళ్ళు గ డిక్కడే స్టే చేసిల్లు ఇకా ఇక్క మా పెద్ద బావ వాళ్ లా గ్రహ ప్ర్రవేశము ఉండే
అవునా
ఆ మా పెద్ద బావకి ఇంద్రమ్మ ఇల్లచ్చింది అయితే కట్టుకున్నారు అక్కడికచ్చిలయితే నైట్ ఇక్కడే ఉండే ఇగ మార్నింగ్ బిర్యా బిర్యానీ చేసినా అండి
అవునా
అవునండి ఇంకా చెప్పండి వె దరెలా ఉందండి
ఏ ఎక్కడండి అస్సలు వర్షమే రావట్లేదు మొత్తం వేడి ఉన్నది ఇప్పటికి అసలు వర్షాలు రావాల్సింది కాని ఈసారి లెవ్వు వర్షాలు మరి
వర్షాలు లేవు రైతులకు బాగా ఇబ్బందిగా
అవునవును మీ సైడ్ ఉన్నాయా వర్షాలు మరి
లేవండి ఇక్కడ కూడా బాగా ఎండే ఉన్నది వెదర్ అనేది కూలే లేదు
అవును అవును కానీ మన సైడే లేదు కానీ అటు కొంచెం దూరనగాని పడుతున్నాయంట ఆ సైడ్
అవునండి బెట్టలిషాలు ఉన్నాయి గాలు దుమారం ఉన్నది
అవును అవును అది కూడా నైట్
ఆ అటు సైడ్ ఏమో గాలి వస్తాంది ఫుల్ వర్ష్ వర్షం వస్తంది తూఫాను లెక్క అస్తందట అటు ఇట్ సైడే మాకిగ ఏం లేదు బాగా ఘోరంగా ఎండున్నది
ఆ
వెళ్తారా అండి సండే మార్కెట్కి మీరు
ఆ అట్లా మొన్ననే తెచ్చుకున్నానండి నేను కూరగాయలు సమాన్ నాయన్ని తెచ్చుకున్నా ఇక ఈ సర్వే ఈ రోజు
మ్మ్ హ్మ్ వెళ్ళారా అండి
వెళ్లం ఇక ఏంటన్న మన కూరగాయలు మనకి ఇంటి ముందునే వస్తాయి కదా స్పెషల్గా సండే వెళ్ళాలని ఏముంటుంది కదా
అవును ఇంటి ముందు వేస్తే కానీ కొంచెం ధరలు ఎక్కువ ఉంటాయిండి ఇంటి ముందు వ వచ్చిన వాటికి మార్కెట్ ధరకి
అ కొంచమే
ఇంటి ముందు అచ్చే ధరాలకి మార్కెట్ ధరకి ఎంత తేడా ఉంటదంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల వరకు తేడా ఉంటదండి నేను ఆ రోజు ఇక్కడ బండి మీద అడిగిన అండి అండి ఎనబై రూపాయిలు కిలో అన్నారు టమోటలు మార్కెట్ కి పోయినా ే మార్కెట్కి వెళ్తే యాభై రూపాయలు ఉండే ఆ యాభై రూపాయలే ఉండే ఇక్కడ చిన్న బండి మీదేమో ఎనభై రూపాయలు ఉండే
అవు చూసారా అంత ఫరకు ఉంటది రేటు
ఆ అదే అంత ఫరకు ఉంటది అంత ఘనం తీసుకుంటారు ఇంటి ముందు అచ్చేటోళ్ళు
అవును
వాళ్ళు మనకు తీసుకోండి తీసుకోండి అంటన్న మనమే తీసుకుంటాం కదా మనకు గారజుండీ
ఇగ అంతే కదా
ఉ మనకు అవసరం ఉండి తీసుకుంటాం ఇక అంతే అవసరానికి వీళ్ళు తీసుకుంటారని వల్లే ఎక్కువ చెప్తారు
అవును
ఇంకా చెప్పండి ఇక పిల్లలే స్కూల్స్ స్టార్ట్ కదా
అవునవును ఇంక రేపటి నుంచి వెళ్తారు ఇక
వెళ్తారా అండి
స్కూల్ అవునవును పంపించడమే రేపటినుంచి అవునవును హాస్టల్ అంటే వాళ్ళకి ఎప్పుడు లేదు తను జులై ఫస్ట్ నుంచి వెళ్తాడు
ఆహా ఇక చిన్న బాబు స్కూలా
స్కూలు
పెద్ద బాబు డిగ్రీ స ఆ ఆహా ఎంటిదండీ ఇ ఇప్పుడు కాదు ఇక అండి ట్వంటీ వరకు పంపిస్తా యి ఎండలు బాగున్నాయి కదా
అవున
ఆ ఇక కాసేపు కోసం చూస్త కుంటాం గాని హెల్త్ కి ఎఫెక్ట్ అయితే మ మళ్ళా బాగా మనం పెట్టుకోవాల్సి వస్తాది డబ్బులు
అ అవునవునండి నిజమే మరిలా వాల్ళకి టిఫిన్స్ అవి తీసుకెళ్ళడమేనా మీరు మధ్యాహ్నము
ఏ లేదండి వెళ్ళేటప్పుడే కట్టు కట్టి పిచ్చి పంపిస్తాండి
వాళ్ళు మరి
తింటారంటే వాళ్ళు ఎక్కువ శాతం అన్నం తీసుకెళ్లారు దోశా ఇట్లీ మ్యాగి పాస్తా
ఆ
ఆ ఇదే లేకపోతే కిసాన్ జామ్ రోటీ ఫేమస్ ఇగ అది
ఆహా హా ఆ హా
ఇకట్లో రోల్ చేసి పెడతా కదా రోట్ రోటీని
అవునవును
ఇక అదే తింటారు ఇక అన్నం అంటే పప్పు అన్నం అంటారు ఇక వేరే కర్రీ అస్ లోదంటారు ఆ ఇగా పప్పు అన్నమే కట్తా కట్తా ఇక పొదు పొదుగా గలా పప్పు అన్నం ఎందుకని ఇక దోస ఇడ్లీ అవి టిఫ త కదా ఇగ అదే వాళ్ళకు లంచ్ లో కూడా పెట్టేసి చెర్ చేేస్తా
ఉమ్ ఇగ నైట్ వచ్చిన తర్వాత తింటారా మరి మీరే తినిపియాల వాళ్ళకి
లేదు ఆ ష్ స్కూల్లో అలో లేదు కదా అండి పేరెంట్స్
అంటే ఎంటి
ఆ ఇంటికి వచ్చిన తర్వాత నేనే తినిపిస్తా ఇంటిగా బడీలో ఏం తింటారో ఏమో గాని ఇంకా నేనే తినిపిస్తా ఇగ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ లెక్క ముఖం గికం కడి నిపించి పాలు బిస్కెట్ మిక్చర్ ఇచ్చి ఇస్ త వాళ్ళు తింటారు తిల్ తిని మళ్ళా ఇగా అరబ్బీకి వెళ్తారు
అవునవును
ఉమ్ అది కూడా అవసరం కదా అండి
అవునవును అది
ఇంకా మగపిల్లలు ఏంటంటే పెద్ కొంచెం వయసు వచ్చినాక కొంచెం ఏమంటే తెలివి వచ్చినాక చదువుకోరంటారు ఆ చదివుపించేటోలు ఆడవాళ్ళు ఉంటారు మాకు సిగ్గేస్తది మేము చదువుకోమంటారు అ అట్లా అని చిన్నప్పుడే చదుపియాలి ఇక మదీని తాలిం అనేది ఉమ్ అట్లా అని ఇక ఇప్పుడే పంపితున్నా మా పెద్ద బాబుకి ఆరు సంవత్సరాలు
ఆ హా ఇద్దరు బాబు లేనా మీ
ఇద్దరు బాబులు ఒక పాప
ఆహా పాప చిన్నగా ఉంటది
ఆ ఇక పాప మూడు సంవత్సరాలు
ఆహా మరి తన్న కూడా ఏస్తుంద ఈరోజు
అదే ఆలోచిస్తున్నా అర్ధంమయితలేదు మీరు చూస్తే షాక్ అయితారు బాగా బక్కగా ఉన్నది
అయ్యో
ఉమ్ తినదే తినదు అసలు అన్నం ఏ తినదామె
అయి
ఉమ్ అదే అదే ఆలోచిస్తున్న వాళ్ళ నాన్న ఏమో వద్ద అంటాడు అన్నమే తినది పోనీ ఆచే సంవత్సరం వరకు చూద్దాం ఇప్పుడు ఏమై తాంది ఆమెకి బ్యాగ్ ఏసేటట్టు ఉన్నదా ఆమె బ్యాగ్ ఎస్ కొని ఏళ్ళేటట్టు ఉన్నదా
ఆహ
ఇంకా వళ్ళ నానా అంటాండి ఇక ఏమవుతుంది నేనేమో వేద్దాం అంటున్నా ఎస్ తే అలవాటయితదని నేను అంటున్నా
తే అండి ఇట్లా కొంచెం వింటర్ అట్లా వస్తుంది కదా అప్పుడే అండి చలి
ఆ ఇగ అదే ఆలోచిస్తున్నా నేను కూడా
ఉమ్ ఇప్పుడు వద్దు
ఇంకా చెప్పాలి ఏంటి విశేషాలు ఇంకా బెండకాయ కర్రీ చేసిన్ల ఈరోజు
అవునవును మామ్మిడికాయలు తింటుండ్రా లేదా
ఆ ఆహా తింటున్నామం డి ఇగ మా పిల్లలక ఏమో తినడం కన్నా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇస్తే ఎక్కువ ఇష్టంతో తింటాలిగ
ఆహ అది
అజు ఆ ఆ రొట్టె జ్యూస్ కూడా మ ఆ మంచిగానే ఉంటది రోటీ జ్యూస్ కూడా మంచిగనే ఉంటది ఆ వాళ్ళు అది తింటారు కానీ ఇక జె ఏమంటే ప్రిపేర్ చేసిన జ్యూస్ కన్టది కదా
ఆ ఆ
ప్రి ప్రిపేర్ చేసన జ్యూస్ ఉంటది కదా ఆ జ్యూస్ ని ఐస్ క్రీమ్ ట్రేలా ఏసి
ఉమ్
ఐస్ క్రీమ్ డ్రేలా వేసి ఐస్ డీ ఫ్రీజ్ లో వేసేస్తే ఐస్ క్రీమ్ తయారైతది ఇగ అదే తింటాలు ఎక్కువ శాతం ఇష్టంతో తింటరీగ ఈ బైటి ఐస్ క్రీమ్స్ చాక్లేట్స్ కన్నా మనం ఇంట్లో హైజీనిక్ గా ప్రిపేర్ చేసినాయి మంచిది కదా అండి ఆ అట్లానే ఇగ అట్లనీ చేస్తా నేను కస్టర్డ్ లెక్క ప్రిపేర్ చేస్తా ఇస్ క్రీమ్ ట్రేల ఎసేస్త ఐస్ క్రీమ్ తయారైతది ఇక అదే తింటరు ఇంట్లో
అవునా మరి ఎక్కువ అంటే ఎక్కువ కూల్ తిన్నా కాని ఆ నేను కూడా కస్టర్డ్ చేస్తాను వాళ్ళకి ఎక్కువ అంటే నా ఇద్దరు బాబులో ఒక బాబు స్వపీట్ అంటే ఇష్టం ఒక బాబకి హార్ట్ అంటే ఇష్టం
అవున
అలా అ ఇద్దరు స్వీట్ అంటె ఇష్టపడ్ర అక్క అంతవా
ద ఇద్దరికి స్వీట్ ఇష్టం మా చిన్న బాబుకి మా పాపకి మా పెద్ద బాబుకి హార్డ్ అంటే ఇష్టం మిర్చి పకోడి
అవునవునువ ఎంట ఇస్ నిజమే
కొంతమంది అట్లుంటరు కొంతమంది ఇట్లుంటరు
అవునవును
పప్పకోడి కూడా ప్రిపేర్ చేస్తరా మీరు
ఆ చేస్తాను నేను ఎక్కువ పాస్తా ఈవినింగ్ టైం అప్పుడు పాస్తా మ్యా ఇ ఆ ఎగ్ బజ్జి అవి చేసిస్తే తింటా
తింటారా అవునండి ఇగ నేనేమో మిక్చరు చ మ్ మిక్చర్ చకోడి ఉంటది కదా
అవునవును
అవేసిస్త అవే దింటదిగా ఇంట్లో
ఆహా అవునా ఇతప్
సరే అండి మీ, మీతో మాట్లా ఆ మీతో మాట్లాడినందుకు చాలా. చాలా ఏమంటే విషయాలు తెలిసినాయండి ధన్యవాదాలండి.
ఓకే ఓకే ఓకే అండి బాయ్